హాయ్ అండి
హాయ్ చెప్పు
మీ పేరు
మా పేరు పండగ శిరీష అండి
అవునా
ఉ
వాట్ ఎ కోఇన్సిడెన్స్ నా పేరు కూడ శిరీష నే
అవునా సేమ్ పించ్
యా మీరు ఏం చేస్తుంటారు
ఏం లేదండి వాట్సాప్ లో ఇట్లా మనం మెసేజ్ పెట్టినంక టిక్స్ పడతాయి చూడు వాటికి బ్లూ కలరేస్
ఓది మీదే నె ఆ
అవునా
అయ్యయ్యో ఇంత గొప్పొళ్ళ
అవునండి
ఇప్పుడు మనం డి వాట్సాప్ లో డిప్ పీత ఏం చేస్తాందో చూడండి తీసేసాక అక్కడ నో ప్రొఫైల్ ఫోటో అని బ్లాక్ కలర్ వస్తది చూడు ఆ బ్లాక్ కలర్ వేసేది నేనే
ఓ మై గాడ్ సూపర్ అండి గ్రేట్ జాబ్
అదే కదా
ఉహు ఇంకా తిన్నారా మరి
ఏ లేదు అండి మీరు తినిపిస్తారని వెయిటింగ్
అయ్యో పెయింట్ ఏసి ఏసి చేతులు ఖరాబ్ అయినాయా
యూ యూ
ఉ
ఇంకేంటి మరి
ఏం లేదండి చెప్పాలి ఈ మధ్య లవర్స్ ఎక్కువాయులు మెసేజెస్ చానా చానా అయితున్నాయి కలర్లు వేయలేక చచ్చిపోతున్నా
హోహో ఇంకేంటి ఉగాది వస్తుంది కదా మరి ఇప్పుడు ఇంకా ఎక్ ఉంటి హ్యాపీ ఉగాది అని పంపించ పోస్టర్ లు
పింక్ కలర్ రెయడానికి ట్రై చేస్తానండి
యా యా నైస్
కలర్ఫుల్ గుంటద్ చాటింగ్ మ్
ఇంకా
మ్మ్ హాలిడేస్ వచ్చినాయా మీకు
ఉగాదికి త్రీ డేస్ ఇస్తారంటండి మీరింటికి ఎళ్తారా
ఆ ఎళ్తానండి నేను
ఊ మీకు ఏ ఫెస్టివల్ అంటే బాగిష్టం
నాకు ఉగాది
అయ్యో దగ్గుతున్నారేంటి
ఆ కొంచెం ఫీవర్ వచ్చిందండి ఉతకలేదు నాకు
ఆహా ఊగాదంటే ఇష్టమా ఎందుకని
అంటే ఉగాది పచ్చడి తాగొచ్చు కదాండి అందుకనే
అప్పో
మీకు మరి
నాకన్ని పండగలిష్టం
అవునా
అంటే అన్ని పండగ్ అన్ని పండగలకి ప్రసాదాలొత్ తే
అవునండి నిజమేది మాత్రం
తా ఇంకా
చెప్పాలండి మీరే
ఆ డ్రిట్స్ ఏమైనా ప్లాన్ చేసారా మీ ఫ్రెండ్స్ తోటి
ఆ లేదండి ప్రస్తుతానికైతే మొన్ననే ఎళ్ళొచ్చినం మేము మనాలి ఫ్రెండ్స్ తోని.
ఎక్కడికెళ్ళారు
మనాలి
ఎక్కడికి
మనాలి అండి
బాపుము
నింగి జరగాలి
ఎవరితోను
నేను ఇంకా మా త్రీ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళతో ఎళ్ళొచ్చునం మొ మొత్తం ఫోర్ మెంబర్స్
అప్పా
ఉ
కే
అసలు ఇట్ల అనుకున్నమో లేదో వెళ్ళినామండి అసలు అసలు ఎంత నాకే షాకింగ్ ఉండే ఉ అసలు ఏ ఏటైనా ట్రిప్ కేళ్ళాలంటే చానా ప్లానింగ్ ఉండాలే కదా అసలు మేము ఈ రోజు నైట్ అనుకున్నాం మార్నింగ్ నైట్ బ్యాగ్స్ ప్యాక్ చేసుకున్నాం మార్నింగ్ వరకు కి వెళ్లినా
ఆహ
ఉ మీరు మరి
మా రూమ్మేట్స్ అసల్ రారు రండి
అవునా సో సాడ్
ఏంచేతవ్ అందరి నీయంత మంచోళ్ళు దొరకరు కదా
ఏదో నాకు రాసి పెట్టుంది అట్లా ఉమ్ అస్సలు ఎంత బాగుందంటే మేము అక్కడికెళ్ళినప్ ఇప్పుడు చాలా తక్కువ కాస్ట్ ఉన్నాయి స్వెటర్స్ కూడా అందరు తం టూ టూ కొనుక్కున్నాం ఇంకా షాపింగ్ కూడా చేసినాం అటు నుంచి అంటే ఢిల్లీ కేళ్ళి ఈ సరోజీని మార్కెటు కేళ్ళినం
ఓహో
ఉమ్ చాలా డ్రెస్సెస్ కొనుక్కున్నాం
ఎంతయింది మీ ట్రిపుకు మొత్తం
మాకు ఒక సి సిక్స్టీ వరకు అయిందండి
మనిషికి ఆరవైవేల
లేదండి మొత్తం కలి పి ఫోర్ మెంబర్స్కి కలి టీమ్
ఓహో
ఉమ్
ఇంక
చెప్పండి మీరే
ఆహ్ ఏముంటదండి
నేను బిజినెస్ పెడుతున్నా మీకు ఏమైనా డ్రెస్సెస్, శారీస్ కావాలంటే నాకు కాంటాక్ట్ అవ్వండి ఓకేనా
అవునా బిజినెస్ కూడా పెడుతున్నారా మీరు చ్ ఉమ్
ఆహా రీసెంట్గానే స్టార్ట్ చేసినా
ఉమ్
ఇక్కడ ఏం చెత్తనావ్ అంత సౌండే తన్వీ
మీ ఆ మీరు మ్యారీడా
లేదండి ఎంగేజ్మెంట్ అయింది. మ్యారేజ్ ఇప్పుడు ఏప్రిల్ లో ఉంది. అందుకే ఫ్రెండ్స్ తో కలిసి తిరుగు
ఓకే మీకు మ్యారేజ్ ఫిక్స్ అయిందా
ఆ ఎంగేజ్మెంట్ కూడా అయింది.
మీ హస్బెండ్ ఏం చేస్తారు
మా హస్బెండ్ ఎయిర్ ఫోర్స్
మీరు
నేను ఏం లేదండి తిని పడకుంటా అంతే
ఓహో ఏ
లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్
లవ్ మ్యారేజ్ కావట్టే కూస్ కూర్చొని తింటానా అండి అరేంజ్ మ్యారేజ్ అయితే అట్ల ఎట్ల తింటా ఇప్పుడు మనం కూర్చొని తిన్నా రేపు మాపో వాళ్ళు నా డబ్బులతోనే తింటానావ్ అన్ తిడతరండి
ఓ షెట్ అది పెళ్ళికి ఇన్వైట్ చేస్తారా మరి
ట్లా అండి అసలు మీరు ఖచ్చితంగా రావాలి
ఎక్కడ జరుగుతదండి పెళ్ళి
నాది ఈక్కడ డి కన్వెన్షన్ న్ ఉంది చూడండి
ఎక్కడ
ఇక్కడ హంటర్ రోడ్ ఆ అక్కడ నేమో మెహందీ ఫంక్షన్ సంగీత్ ఇంకా హైదరాబాద్ ట్లా హైట్ హైటెక్ సిటీలో నేమో పెళ్లి ఇంకా మా
ఏడ బుల్షిత్
ఆ
ఏం లేదండి ఇంకా
ఆ అది ఇక్కడ ఢిల్లీలో ప్లాన్ చేసాం ముందు వెళ్ళినప్పుడు నాకు ఒక ప్లేస్ బాగా నచ్చింది అక్కడ ప్లాన్ చేసినాం ఇంకా మీరు ఏం చేస్తుంటారు
నేనా చెప్పిన కదండి వాట్సాప్ లో డి పి లు మార్చినప్పుడు వచ్చే బ్లాక్ కలర్ వస్తా అని మీరు మీ అ అక్క చెల్లెలు ఎంత మంది సిబ్లింగ్స్
ఏం జేసినావ్ నాకు ఒక పది అక్కలు పది అన్నలు అండి మ్మ్ పదిమంది అక్కలు పదిమంది అన్నయ్యలు నాది ఇరవై ఒకటి అండి
ఓ
తిన్నారా మరి నా పెళ్ళికి తక్ ప్పకుండా రండి
ఆఆ మళ్ళి
నెక్స్ట మంత్ అండి ఏప్రిలో
ఓకే ఓకే డేట్ ఫిక్స్ అయిన తర్వాత నా నెంబర్ సేవ్ చేసుకోండి. డేట్ ఫిక్స్ చిందర్ ఇవతా కాల్ గాన్ మెసేజ్ గానీ చేసి చేపండి.
ఆ ఓకే అండి చేసుకున్నా అప్పుడే మీరు పెయింటింగ్ ఎస్ తన్ చెప్పినప్పుడే చేసుకున్నా సే
ఏ మీర్ పిల్చ అదే తప్పకుండా వస్తాను. మీ పెళ్ళికి అండి. మీ హస్బెండ్ అసలు ఎయిర్ ఫోర్స్ అన్నారు. ఇగా దా
హు ఇసజాక్ పర్లేదండి ఏం గాదు రావచ్చు.
హు అంటే అలాని గాదు గాని ఆ అంటే మీ పెళ్ళి కోచ్ న్నప్పుడు మీ మీ హస్బెండ్ వాల్క్ కాలిక్స్ ఇప్పుడు వస్తారు కదా. వాళ్ళలో ఎవరైనా నాకు నచ్చితే నేను సెట్ చేసుకుందామని.
టాక్యే
అది ఎమ్ వడలే తిందమంటే తిన్నారా డిన్నర్ జేశారా.
ఆ చేసానిప్ ఇప్పుడే మా బోటింగ్ దగ్గర్ కేలేస్ ఒచ్చిన నా సైజ్ ఇదామని నా లెహగాకి
ఏంటి ఈ రోజు ఏ కర్ తీ
మాన్ ఈ రోజు వంకాయ్, పాలకూర పప్పు, సాంబార్, ఇంకా ఆప్పడాలండి.
లో ఉన్నారా లేకపోతే
ఆ ఇంట్లోనే ఉన్నానండి.
ఓకే మీ అమ్మగారికి చాలా ఓపిక ఎక్కువ అనుకుంటా అన్ని వంట్
అవునం డి.
అంత మందికి అన్నీ వంటలా
ఆ ఆ
హ్ గ్రేచ్
కట్జెయ్ ఇంకా